ఏమ్ చేస్తున్నావ్
ఇంతా సేపు ఆ నీకు కాల్ లిఫ్ట్ చేయనికి
కాల్ లిఫ్ట్ చేసిన నేను ప్రిపేరింగ్ అని పడత ఉంది కదా అంటే నేను తొందరగా లిఫ్ట్ చేస్తాను కావచ్చ అని చెప్పి నేను అనుకుంటాన
నిమ్మలంగా లిఫ్ట్ చెత్తనేమో కట్ అయిద్ధి తొందర లిఫ్ట్ చెత్తనేమో అట్లా బడతాదా
మరి నేనేమో అనుకుంటాన్న అంటే ఇదేమో ప్రిపేరింగ్ అని పడతాంది మరి కట్ అయి అయాతదా ఏంది అని చెప్పి నేను చూత్తనా
అయ్యో
ఇట్ల నాకు సెకండ్స్లే ఇంగ లే టాపిక్ వదిలేసేయ్
ఫొన్ చేసిండా మరి అన్నయ్య
మెసేజ్ పెట్టేయండి ఇప్పుడే
ఉహు
వస్తన్నా అని పెట్టిండు
మల్ల నువ్వు తీనక పోయినా వదిన
ఇగ తింటా
వచ్చినంకా తింటావా తప్పుూ ప్లస్ అప్పడాలు లే ఏం లేవా
అప్పడాలు ఏం లేవ్ రా
ఏమన్నా చిన్నవి ఇట్లా కూర్కురే ప్యాకెట్లు కోనాలన్నా వాటికి వీటికి కూడా కిందకు పోవాలి
కింద దాగా పోవాలి ఆ ఇప్పుడు ఫోన్ మాట్ మాట్లాడు ఇది మాట్లాడు మాట్డొద్దాం చిరాకు మీద ఏమది తేమ్మని చెప్పు చెప్తామన్న కూడా భయం అయితది ఇగ
ఉ బ్లింకిట్ ఇట్లా గిట్ల ఉన్నాయా మీ దగ్గర
ఉన్నాయ్
వత్తదా ఆర్డర్ ఏమన్నా పెడీతే పై దాకా వత్తాద
ఏ ఏమో మేమి ఎప్పుడు పెట్టలేదురా ఇక్కడ
ఒక్కసారి కూడా గట్టిగా ఉండాలే మూడు పోర్లు వాడు ఎక్కి రావాలంటే చల్ల పడతడు
మల్లీ మెట్లు కూడా చిన్న ఉంటాయి అంటే గ్యాప్
ఫోటోలో వీడియోలు ఉన్నాయి కదా
ఆ
ఏ బుఢా బుఢవునే
చిన్న ఉంటాయి
అవునవును
ఉక్కరుకి పోనీక కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది గోడ రాకుతు అని
మీద్దరు పో అలాంటి ఒక పిచ్చయగా
ఒకరు ఇంకొకరు పోవడ ఇక
ైన్ కట్టాలి
అయితే నానా తాడు తీసుకొని వచ్చిండు కానీ అ త ఆడు కిందికి సరిపోతలేదు ఇట్లా బకెట్ కట్టుకుందాం అంటే తాడ తీసుకున్న చెండు
ఆహా ఓకే ఓకే
కానీ తాడ సరిపోతలేదు సపోలే ఆ రెండు మూడు కావాలి ఆ ఫస్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ దగ్గ పోయి ఆగింద అంత ఈ కిందకి పోతారు ఇంకా
కిందోళ్ళ వాళ్ళ కడకితుద
ఆ అక్కడికి వచ్చింది
మాట్లాడుతారు ఎవరున్నాచ్చ హార
ఎవరు ఉన్నార కిందమే టైలరింగ్ చేస్తుంది గానీ ఆమె వేరే షాప్ దగ్గర పోయి టైలరింగ్ చేస్తుంది బ
ఇప్పుడు నీ నీ ఫ్లోర్ లో ఎవరు లేరా ఉండరుదునా
ఎవరు లేరు ఇట్లా పైనికే ఉంటదా అంతే ఒకటి ఆ అంటే రెండు రూమ్లు ఒకటి క వచ్చాను ఒకటి ముందు రూమ్ అంతేగా ఇట్లనే పకి
ఆహ అంటేబ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూము ఒకటే ఇల్లులాగా పై ఫ్లోర్ లో ఒకటి ఇంకో ఫ్లోర్ లో ఒకటి ఇంకో ఫ్లోర్ లో ఒకటిగా అంతే
అంతే ఇట్లా పైనికే పక్కనే ఎవర్లు ఉండరు
పైన ఇంక ఇంకొ ప్లోర్ ఉదా మీదే లాస్ట్
ఆ అదే లాస్ట్
మంచి పని చేశారు
మాద రాష్టం ఎవ్వరు ఆరు ఎవరు ఊరు ననే అతే
చెననేట్లే అంత పెద్దిల్ ఓనర్ అక్కనే ఉంటదా
ఎక ఉంట ఇన్న ఉంట్ర అల్లు అయ్యా ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో వేరే వాళ్ళు ఎవరు ఉంటరు రెంట్ కు ఇట్ల మామళగా ఇక మా సెకండ్ ఫ్లోర్ లో మ కింద వాళ్ళ ఓనర్ వాళ్ళ కొడుకుంట కొడుకు వాళ్ళు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ
వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ లోనే ఉంటా అయిపోయి
ఏమ అంటే కింద ఉన్న వాళ్ళకి చిన్న పిల్లన్నారు మరి వాళ్ళు ఏమన్నారు అప్పుడు చిన్న పిల్లలున్నారు ఇ అట్లా వాళ్ళు అటు ఉన్నారు కావచ్చు అని అనుకున్నా నేను అంతే
అయి ఉండొచ్చు ఇగ
ఆ ఇంత దూరం అంటే మేమే ఉంటం కావచ్చు మేము ఒక రెండు రోజులు ఈడ ఉండి మేము కూడా పోతాం కావచ్చు
చెప్పిల్లా మరి పోతానమ్ అని
చెప్పలే ఏమో మాకు ఇంకా కన్ఫర్మ్ తెలియదు కదరా
ఎట్లా ఎట్లాగో ట్రాన్స్ఫర్ అయితా అని చెప్పినవ్ కదా టూ ఇయర్స్ తర్వాత
ఆ కన్ఫర్మ్ వెళ్లడం కన్ఫామే కాకపోతే మరి ఎప్పుడు పోతామా ఎం అన్నది వాళ్ళకి చేప్పులే కదా ఇగా ఎందుకులే అప్పుడే చెప్తే అయిపోతది వాళ్ళు రెంట్ అడుగుతారు కదా మేం సిక్స్త్ కి ఇవ్వాలి
అచ్చా
ఈ లోపు ఒకవేళ మేము ఇక్కడ నుండి వెళ్తే ఏ మంత్ ఇచ్చేసి పోతే అయిపోతుంది ఆ ఇచ్చేసినట్టు ఉన్నాడు అన్నయ్య ఆల్రెడీ
చేసిండా
అవును
మా దాట్ల పయ్యే ముందు ఒక నెల ముందు లేదా పదిహేను రోజుల ముందే చెప్పాలి
ఇక్కడ అంతా ఏం లేదు ఎందుకంటే మేము రా రాకముందు ఇది నాలుగైదు నెలలు వాటికనే కాలిగా ఉన్నది ఇంత పైనికి ఎవరు వ స్తార ఇప్పుడు మా మేము అంటే అన్నయ్య అంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఎక్కగలుగుతాడు దిగగలుతుండు తాడు
అంతే
ఈ నార్మల్గా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళయినా ఎక్కలేరు దిగలేరు ఇంత పైకెవరేకుతారు వాటర్ కైనా దేనికైనా ఇబ్బంది ఉన్నది
ఆ సీదా కనెక్షన్ లోనే పెట్టుకోవాల్సిందిగా అన్నిీ
హ
ఏదైనా కూడా ప్రతి చిన్న వస్తువుకు కింద పోవుడే అయితది కదా
అవును కిందికే ఇగ ఇంకేనా
లేకపోతే పైన పైన పైన మొత్తం ఒక ఊరు కాటూరి
ే అంటే అంత ముందుకు బ్యాచలర్ వాళ్ళు ఉండేనట ఉండనట ఒక టూ మంత్స్న్ ఉన్నారంట వాళ్లు కూడా వెళ్లిపోయారంట అయితే మేము అక్కడ బయట అక్కడ వాళ్ళని కనుకుంటే ముగ్గురో ఇద్దరో అబ్బాయిలు ఉండే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండలేదు తొందరనే వెళ్ళపోళ్ళు అని ఇగా అలాంటి వాళ్లకే సెట్ అయితది ఈ రూమ్
హే వాళ్లకేం దొరకక ఎన్నో కాడ ఉంటారు ఇగ
ఆ
ఏడికి పోయిన ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా
రెంటు కూడా బానే ఉంది ఇక్కడ నార్మల్ గా రెండు రూమ్లకే నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అన్నారు
ఉమ్మ్
అ ఇది మూడు వేల ఐదు వందలు అని చెప్పేసి ఏదో తీసుకున్నాడు కాని ఎక్సర్సైజ్ చేసినట్ అయితాందా నీకు
నాది నాలుగు వేల ఐదు వందలు
ఇది నాలుగు వేల ఐదు వందల ఇది మూడు వేల యిదు వందలు వాటర్ బిల్లు కూడా తీసుకుంటది అమ్మే ఆ మళ్ళీ కరెంటు బిల్లు మనమే కట్టుకోవాలి
కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయి
ఇక నీకు ఏం ఉండవు డైరెక్ట్
అన్ని అన్నే వత్తయ్ నాకు ఫుడ్ బెడ్డు అ
అన్నీ కలిసిపోతయి ఇగ
ఉమ్ ఎప్పుడప్పుడికి ఇంకో అర్ధగంట పడుతుందారా నీ కి
వస్తాను అని చెప్పిండు ఎక్కడున్నాడు అని చెప్పలేదు ఎంత టైం కస్తానా అని చెప్పలేదు గాని వస్ తనా అనిజెప్పిండు
కింద కూర్చోవాలి ఇగ ల్యాప్టాప్ వాడతల మీరు ఎందుకు వాడతాల మీరు ఉన్నది ఒక ఆమె ఆమె వాడుకున్ టాదని ఈయచ్చు కదా అమెకి
ఎవరామే నువ్వేనా నువ్వేం చేసుకుంటావు్ ఆఫీస్కి పోతానవ్
నై నచ్చినంగా వాడుకుంటా నేను
అచ్చినంగ ఏం వాడుకుంటావ్ రా ఏంజేత్తవ్ నువ్వు
టిఫెన్ ఏమన్నా చేసుకుంటలా ఇప్పుడు ఎప్పుడు మనం అప్లై చేసినాం అనుకో ఫోన్ లో కొన్ని కొన్ని అయితనాయ్ కొన్ని కొన్ని ఐ తలేవ్ దానికి ఉట్టు ఉట్టు పనికి వదిన జస్ట్ ఒక డాక్యుమెంట్ ఉంటాయి కదా
ఆ
ఆ డాక్యుమెంట్ అలా అప్లోడ్ చేయడానికి నూట యాభై రెండు వందలు తీసుకుంటాడు పిచ్చోలు
మీ దగ్గర నా అ కన్నా
ఆ మా దగ్గర మా దగ్గర మీసే ఉన్నది ఒక ఇప్పు పాపులర్ నెట్ సెంటర్ కూడా ఉన్న అన్నట్టు వాళ్ళ అంతా చేసుకున్నా నేను చీద అడుగుతే దానికి ఎందుకు అంత ఇయాలి అంటే ఎంతో కొంతవందని ఇ్యంట అండి ఇక
ఆ అందుకే నువ్ ఇంటర్నెట్ సెంటర్ పెడదాం అని చెప్పేసి ఫిక్స్ అయినావా
నిజంగా మస్ నడతది అసలు జస్ట్ అది ఎన్ది ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలగంతే కొంతమందికి నెట్ ఫోన్ ఎట్లా వాడాలో తెలివక ఉంటారు కదా ఆ వాళ్ళు ప్రతి దానికి ప్రతి దానికి నెంట్ సెంటర్క్ ఎత్తారు
ఈ ఫోన్ లో చేయడం అనింటే ఏమైనా మిస్టేక్స్ ఇట్లా పోతాయి కావ చన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంటర్నట్ దగ్గరే ఓతారు
ఆ టెన్షన్ కూడా వాడతారు వాళ్ళు అటిట్ల అయితే ఎట్లా ఏమన్నాయితే ఎట్లా అని గట్లో ఇగ మస్సు లాభం టె మస్సులాభం ఉన్నది ప్రతి మనిషికి ఒక ఆళ్ళకి అడుగు పెట్నంటే చాలిఇగా వంద రెండువందలు ఫిక్స్
ఆ
అట్లు ఒక పది మంది వచ్చారునుకో మంచిగా వెయి రూపాయల అతే రోజుకు ఇగ గట్టిగ గిరాకి ఏ ఓ రోజుకు వందచ్చలుంట ఒక పదివేలు
మర్ నువ్వు ఎందుక జాబ్ ఏతనవ్ వచ్చి మంచిగా ఓపెన్ చేసుకోవచ్చు కదా
అదే అనుకుంటాన అసలు నేను కూడా నేను ఏడికైనా పోదామని చూస్తనా ఈడ ఎన్ని రోజులు ఉంటా అనేసి
ఏ డికి పోదామని జూత్తనవ్
వేరేవే
ఆహా ఇప్పుడేన్ని టూ ఇయర్స్ అయితఅంద రా
ఇంకా కాలేదు
కా గలేదా టూ ఇయర్స్ కంప్లీట్ అయితే ఎల్ తవా ఎటయినా
ఆ అదే అనుకుంటాను మరీ ఇగ
ఆహ
తిన్నారా
అంటే అక్కడక్కడనే కదా మళ్ళీ
ఆ ఇడనే ఈగ
ఎక్కడక్కడంటే అంతేంటంది
అయిపోంది టైం
అయిపోయింద కట్ చేయ్ కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత